హలో
కలాడకి ఎచ్చగాంటన్నా
అంతం కావట్లేదు
క్లాడేకి వచ్చు కదా అంటున్నా
ఆ వస్తా
హ
చీ చూస్తా
ఆ
ఇస్తాను ఇచ్చి చూస్తాను చూసి చేస్తాను అంటున్నాను
ఆ కొతను పాస్ వాడ్స ఫోటోలో దిగేసిచ్చా చెప్పాను
పత్త నాలుగు
పోత్త నా పాస్వర్డ్ సై ఫోటో దిగి వచ్చిన
హస్పి సర్ దగ వచ్చావా
ఆ
అయిపోయిందా
దేరవున నతరా మ్మ్
అయిపోయినాయా ఏంటి ఇంతక ముంద్ ఉన్నాయ్ గా మ్మ్. ఆగ్
హ్మ్ మ్మ్ హు నా ఫోన్ అనే దీసారు మళ్ళా వాడి చుట్టాలు
మ్మ్ హు
మ్మ్
ఫోన్ లో దీసారా అదేంటి
కెమెరా ఏది కెమ్ ఏద్ ఫస్ట్ నార్మల్ గా నుంచో అన్నాడు వాడి ఫోన్ లో తీస్తుంటే ఐఫోన్ అనేది అహ్ ఆ పక్కన బెట్టేసాం వాడు ఐఫోన్ అనేది అన్నాడు. అవును అన్న గ పోయ్ కే అన్నా డ్ ఆ ఫోటో ది కెమ్ ఏమైంది అన్న షూట్ కి ఎళ్ళింది అన్నాడు. ఆ ఫోన్ ఎవర్ తీశాడో షూట్ కెలిందంటా బెట్టింగ్
మ్మ్ హు
ఇది ఒక్కొక్కయాభై అంట ఆళ్ళ దగ్గర
మ్మ్ హు
అబ్బో ఇంక సరేలే అని జేప్పి నా ఫోనే దీసాను మంచి పిక్ ఒకటి సెలెక్ట్ జేసా, దాని కాపీ అదే నీకు నచ్చింది ఎడిట్ జేసి ఆన్లైన్ లో. ఫేస్ మొత్తాన్ని వైట్ జేసి ఇచ్చాడు అదే ఇస్తే అదేమో కలర్ ప్రింట్ లో ఆహ్ లాస్ట్ ఫోట్ లాస్ట్ రెండు ఫోటోలు చెడిపోయినాయ్.
ఎందన్నా కాత ఇట్ల ఉందంటే ఏం గాదులే తొమ్ముడన్న నా కొద్దే అన్నా అన్నా. మళ్ళ నమళ్ళదీశాడి ఒ సెట్ అంటే ఇంకో నాలుగ్ ఎక్స్‌ట్రా దీసాడు
ఆ
అంతేగా ఎట్లా బడితే అట్లా తీసుకుంటారా ఏంటి డబ్బులి. చుడాదెల్దా
మ్మ్ మళ్ళ నాలుగు అంతే ఉ మళ్ల నాలుగు అంతే ఉన్నాయ్ ఇంకేం జెయలెంగా అంతే అంట ప్రింటర్ పాడైయిందంట సర్లేని జేప్పి తీసుకోని వచ్చసాన్.
మ్మ్
మ్మ్ మనం మనం ఫొటో ఇస్తే వన్ ట్వంటీ తీసుకుంటారంట, వాడు ఇస్తే అదే వాడి దగ్గర కెమ్ లో దిగితే హండ్రెడ్ రూపీసె అంట సేమ్ ఎయిట్ ఫొటోసే అంట మళ్ళా.
హు
అదేందక్కడ లాజిక్ ఏంది నాకే అర్థం కాల
అర్థంకాలే మళ్ళీ జేప్పు ఒక్కసారి
ఇప్పుడు మన ఫోన్ లో కుక్కలు ఉంటాయి. కదా ఆల్రెడి పాతవి ఈ పాస్పోర్ట్ సే కుక్కలియి.
ఆ
అదంతా మనం ఇచ్చి వాడికి ఫొటోస్ అదే ఏ పాస్ వస్తే ఫోటోలు ఏమంటే వన్ ట్వంటీ తీసుకుంటాడంట. ఎయిట్ ఎయిట్ ఇస్తాడంట, ఎయిట్ ఫోటోలు.
ఊ
ఒకవేళ వారి దగ్గరే దిగి మనం వారి దగ్గరే నార్మల్ గా ఏడిచేచిస్తాడంటే డైరెక్ట్ గా అప్పుడే అప్పుడతే ఒందరు అప్పుడైతే వంద రూపాలే అంటా.
హుహ్
అదే కాదు నాకు అర్థం కాలే. వాడి దగ్గర తిగితే ఎక్కువ తీసుకోవాలి. ఇది తక్కువ తీస్
ఆ అదే కదా హు
పిచ్చిరాజి నా హలో
అదే కదా అంటనా
యా హుహు రేపు ఆ ఫోటో అతికించుకోవాలా
హల్ టికెట్ తెచ్చుకున్నవా. ప్రింటౌట్ మరీ హల్టీకెట్ది
మమ్మయ్ పెట్టా సాయంత్రం తీర్చుకో ఇస్తది
జాతగిని మంచిగా రాసినా మరి
మంచికేముంది
ఉమ్
మంచిగే ముంది. మన దేటగో పోయిది. ఆ ఎగ్జామ్ మనగ్ తెలుసుగా ఇంకేముంది మనం జస్ట్ రాసిడవడానికి ఏళ్తున్నాం హు మూడు వందలు తీసుకుంటున్నారు. రేపు ఇంట్లో
హు
మూడోందలు తీసుకుంటాను.
ఆ
హు పప్ప వవుందా వంద రూపాయ పెట్రోల్ కొట్టేస్తా చాలు ఎందుకు అంతున్నారు. మళ్ళి అల్రడీ దాంట్లో పెట్రోలు ఉండింది. హు ఓరోనునానుచ్ ఉంటా సాయంత్రం ఆటో చార్జీలు అవుతాయి. నాకాకాందా కామన్నా అటు ఇటు ట్
ఉమ్
నై ఇయాల నైట్ కలవాల మంచి బట్టలు తీసుకుని వెళ్తా
తీసుకో మన డబ్బులు అయితే
ఆ
హలో
ఆ చెప్పు హలో
ఉమ్ వినిపిస్తుంద
ఏంది తీసుకోవాల
ఏంది వాయిస్ ఎక్కడో వస్తుంది. ఫోన్ ఎక్కడైనా దూరంగా పెట్టావా.
నా చేతిలోనే ఉంది ఫోను హలో
ఆ చెప్పు
ఇప్పుడు కూడా అంతే వినిపిస్తుందా
ఎక్కడో కొంచెం దూరంగ వినిపిస్తాంది.
ఇప్పుటికి కూడ
ఆ
ఏం చేయలేను ఇంకా
ఉ సరే
ఉమ్ ఇప్పుడు కూడా అంతే ఉందా
ఇప్పుడు వినిపిస్తుందని చెప్పాగా
ఆహా
ఉ
సరే
ఊ
ఆ ఉ ఊ ఆ
ఆ చెప్పు
ఆ ఏం చెప్పాలి ఆ
ఏం లేదూ
ఆ సరే ఎ మాట్లాడు ఇగో
అదే ఆలోచిస్తున్నా ఏం చెప్పాలా అర్థం కావట్లా
మరి మీ అన్నల్తో ఏం మాట్లాడతవ్
వాళ్ళు ఎవరు మాట్లాడతారు
మరి నువ్వు కూడ ఏదో ఒకటి మాట్లాడొచ్చు కా
నేన
ఆ
ఏం గుర్తు రాట్లా ఏం మాట్లాడాలో అని చెప్పి
అ అ
అర్థమైందా
ఉ చాలా నిద్ర వస్తుంది నాకు
ఆ పడుకుందవులే ఇదొక్కటి అవ్వని ఏ
ఎందుకు నిద్రపోను ఇంకా ఇప్పుడు నిద్రపోతే నైట్ నిద్ర పట్టదు మళ్ళ
ఆహా
హ
ఎ నైట్ అక్కడే పడుకుంటావా అయితే
మరి అక్కడే పడుకుంటా ఇంకెక్కడ పడుకోవాలి
అడుగు తున్నా నేనేం అనలా
అ ఆ అ
ఇంకా ఎంతసేపు ఉంది ఏం పది నిమ్ మిషాలు ఎంతసేపు అయితుంది ఈసారి ఎయిట్ వరకు రావాలా హలో
చెప్పు టూ మినిట్స్ ఉన్నదిక ఇంకా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీయే
ఎందుకు ఖాళీగా ఉన్నావ్
నీకెందుకు నేను ఖాళీగా ఉంటే పోయిన సారి ట్వంటీ సెవెన్ కొన్నారా ఓ అన్ని ఫేక్ కదా అసలు ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వాళ్ళు వాళ్ళు వదిలి ఎందుకు కొనుక్కుంటారు అట్లా
హుమ్
హా ఇప్పుడుదాకేవమో మొత్తం నాకు తెలిసి
హుమ్
అ
హమ్ ఉ నితీష్ కుమార్ రెడ్డి వేస్ట్ అసలా
ఎందుకు
ఏమో వాళ్ళు అందుకే అసలు తీసుకోవట్లే ఏ లీగ్ లో టీ ట్వంటీ లో తీసుకోవట్లా అ టీ ట్వంటీగా తీసుకోట్లా, వరల్డ్ కప్ అదే నార్మల్గా ఆడియోలో తీసుకోట్లా టెస్ట్ లో కూడా తీసుకోట్లా వాడి అట్లా
మ్
ఆ వా సాస అట్లా ఏదో ఒకసీజన్ మురిపించాడు
ఆ అంతేలే ఒక్కసారి
ఆ అసలు వా ఒకే ఒకసారి ఆడిపిచ్చారు టెస్ట్ క్రికెట్ ఇంక అప్పటి నుంచి వాడ్ని అడ్నిట్ల ఇంకా టెస్ట్ ఆడనీయట్లే ఆడియాని ఆడనీయట్లే ఆ ఏంటంటే మన టీ ట్వంటీ పేటలో కూడా లేడంట వాడు
ఇక్క ఆడకపోతే ఇంకేం చేస్తారు వాని కుంటారు
ఉ అది మ్యాటర్
మ్
ఇంకా ఇంకా రెండు కదా
అ
హలో
అవును ఇంకా రెండు ఉన్నాంట నను
మ్
ఆ
అ
హ మ చూస్తున్నావు ఎప్పుడు మ్యాచెస్ స్టార్ట్ అయ్యేది
మ ఉంటాను
ముందు పెట్టసై
నవు పె